ఆ చెప్
ఆ బావున్నారా అండి
బావున్నామండి మీరు బావున్నారా అండి
నేను కూడా చాలా బాగున్నా అండి
మ్ తిన్నారా అండి
ఆ తినాలండి ఇప్పుడు
అవునా ఎలా గడిచిందండి మీరు ఇంకా లేదండి తినాలండి మేము కూడా
ఆ ఈరోజు అంతా ప్రత్యేకంగా ఏం గడవలేదండి
పోయిన ఆదివారంతో పోలిస్తే ఈ ఆదివారం ప్రత్యేకంగా లేదా అండి
ఆ పోయిన ఆదివారం కూడా ప్రత్యేకంగా లేదండి నేను నా ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చాక ప్రత్యేకించి నేను ఆ మందిరానికి వెళ్ళలేకపోతున్నా అండి అందువల్ల నేను ఆదివారన్ని ప్రత్యేకంగా ఫీల్ అవ్వలేదు అనుభవించలేకపోతున్నా
అవునా అండి ఎంతైనా సొంతూరు సొంతూరే అండి సొంతూరు లో ఉండే అంత ఆనందం ఇక్కడ ఉండదు కదాండి
అవునండి సొంతూరు లో ఉండే ఆనందం ఇంక ఎక్కడా ఉండదు మీరు చెప్పినట్టే
అవునండి కానీ ఉద్యోగాల నిమ్మిత్తమని అట్లిట్లని వెళ్ళాలండి కొన్నిసార్లు తప్పదు
అంతే అండి ఉద్యోగాల కోసం అనేసి మనం పక్క ప్రాంతానికి రావాలి కష్టపడాలి తల్లిదండ్రులకు మంచిగా చూసుకోవాలి
అవును అక్కడ బాష రాపోయినా నేర్చుకోవాలి అదో కష్టం మళ్ళీ దాన్ని కూడా మనా ఎలాగంటే నా ఉద్యోగంతో పాటూ నేర్చుకోవాలి
అవునండి మీరు చెప్పి నిజమే
ఊ అంటే మీకు ఏదన్నా సహాయం కావాలి అంటే వెంటనే సహాయం చేసే స్నేహితులున్నారా అండి
ఆ ఈ నగరంలో నాకు ఆ స్నేహితులు ఉన్నారండి
ఉమ్
అనా ఇంతకు ముందు కూడా ఈ నగరంలో నేను ఒక ఒక ఒక కార్యాలంలో పని చేసా అండి ఒక గత మూడు సంవత్సరాలుగా ఈ నగరం నాకు అలవాటే అండి అది అది ఒక ఒక స్టార్టప్ కంపెనీ అండి అందులో ప్రత్యేకించి ఇక్కడ ఇక్కడ ఒక హైదరాబాదీ అనే ఆహారం గానీ ప్రత్యేకించి ఏదైతే స్వీట్లు కానీ ఏదైతే ఆ హారం ఉంటుందో అది ఫ్లైట్ ద్వారా వేరే ప్రాంతానికి తరలి వెళ్తాయండి అక్కడే ఆహారాలు ఇక్కడికి వస్తాయండి అవునండి ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయండి
అంటే ఇప్పుడు కాదండి మీకు చిన్నప్పటి బాల్యం నుంచి అయినప్పటికీ కూడా బాల్య వయసు నుంచి అయినా అటువంటి ఫ్రెండ్సు ఇప్పటి దాకా బాల్య వయసు నుంచి ఇప్పుడు దాకా ఉన్నారా ఆని
ఆ అంటే ఈ నగరంలో అండి లేపోతే నాయ్ ఇ ఇంటి దగ్గర అండి
మీ చిన్న వయసు నుంచి అండి చిన్న వయసు నుంచి
ఊహూ చిన్న వయసు నుంచా అండి
మీరు ఎక్కడ పెరిగారో అక్కడక్కడంతా చిన్న అంటే మీ ఊర్లో గాని ఇక్కడైనా ఎక్కడైనా ఉహుహ్
నాకు ప్రత్యేకించి స్నేహితులు ఉన్నారండి ఆవ్ కాకపోతే ఉహ్మ్ నాకు పరిచయమైన స్నేహితులు చాలా తక్ నాకు పరిచయమైన స్నేహితులు చిన్నప్పటి నుంచి నాకు ఉన్న స్నేహితులు చాలా తక్కువ మంది.
అవునా అండి.
ఆ నా నాది నా వ్యక్తత్వం అనేది అది అందరికి తగ్గట్టుగా ఉండదండి నేను చాలా తక్కువ మాట్లాడతాను ఎక్కువగా తిరగను ఎక్కువగా చెడు అలవాట్లు ఎక్కువ నా నాకు లేవు. ఆఆ అందువల్ల నాకు స్నేహితులు చాలా తక్కువగా ఉన్నారు. ఉన్నవాళ్ళు చాలా మంచి వాళ్ళండి.
అంటే మీకు అంటే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా అంటే మీ స్నేహి తులో ఎవరైనా గాని ప్రేమించి పెళ్ళిలు చేసుకున్నారా అండి.
ఆ చాలా మంచి తరు చాలా మంచి ప్రశ్న అడిగారండి.
హు హు
నా స్నేహితుల్ అందరూ ప్రేమించి పెళ్ళిలు చేసుకున్నారా అండి నా నా చుట్టాలు నా సొంత వాళ్ళు కజిన్స్ మా అక్క వాళ్ళు
ఉహ్
అందరు ప్రస్తుతం ప్రేమించి పెళ్ళిలే చేసుకున్నారు.
అంటే వాళ్ళ నుంచి మీరేమన్నా తెలుసుకున్నారండి అంటే ఇలా చేయకూడదు ఇలా చేయాలి ఇలా చేస్త మంచిది అనని ఏమన్నా తెలుసుకున్నావ్ ఏమన్నా ఉన్నాయా.
ఆ నేను తెలుసుకున్నది వాళ్ళ దగ్గర నుంచి ఒకటే అండి వాళ్ళు వాళ్ళు వాళ్ళని ప్రేమించారండి నీన్ చాలా బయట చూసాను. వాళ్ళు ఒక మనిషిని మనిషిలాగా ప్రేమించారండి. వాళ్ళ హోదాని బట్టి వాళ్ళ కులాన్ని బట్టి అలాగా కాక్ కుండా మనిషిని మనిషిలా ప్రేమించారండి.
హు
ఆ అదొకటి నా బాగ నచ్చిందండి మా సొంత వాళ్ళు మా చుట్టాలు ఆ మేము మేము క్రైస్తవులు అయినప్పటికీ క్రైస్తవుల్లో గూడా పాస్టర్ వాళ్ల కూతులను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారండీ. అంటే నేను తప్పుగ అనట్లేదు వాళ్ళ ఒక్కళనే ప్రేమించారు గత పది సంవత్సరాలుగా ఆ అంటే ఒక మన ఇంటెన్షన్ మంచిదయినప్పుడు, ఒకల్ని ఇష్టపడడం తప్పులేదు అంటే అంగీ దేవుని అంగీకారం. త మనుషులు మళ్ళీ మళ్ళీ అలానే ఉంటే దేవుడు కూడా దాన్ని అంగీకరిస్తారుడు అంటే మనకు ఎ చిన్నది దేవుడు ఇస్తాడు.
ఉహ్
కాకపోతే మనం మన దారి తప్పితే దేవుడికి నచ్చదు కదా.
అవునన్
ఆ హలా చాలా జరిగాయండి. నా నా స్నేహితులూ ఆ ఇప్పటికీ ప్రేమించి పెళ్లి జోడ్ చేస్ కోడెమేక్ సిద్ధంగా ఉన్నారండి చేసుకున్న వాళ్ళు నాతో మాట్లాడుతూన్నారు.
ఆ అంటే మీరు వాళ్ళ నుంచి ఏమన్నా నేర్చుకున్న గుణపాఠాలు గాని ఏదైన్నా మంచి పాఠాలు గాని ఏమన్న ఉన్నాయా.
గుణపాఠాలంటే అండి నాకు పెళ్ళి విషయ లో పెద్దగా మంచి అభిప్రాయం లేదండి.
ఉం
ఆ అంటే మంచి అభిప్రాయం లేకపోవడానికి ఒక బలమైన కారణం ఉందే నాకు ఒక టైమ్ లో నేను ఒకరిని ఇష్టపడ్డాను ఉం అక్కడ నాకు తర్వాత ఇగ నేను తర్వాతవి ఇష్టపడ్డానికి ఇక ప్రయత్నించలేదు ఎవరిని ఆ అంటే తనా కులం వేరండి నా కులం వేరండి తనా కులం అంత వాలది ఆంధ్ర ప్రాంతం మాది తెలంగాణ ఉం ఆ వాళ్ళు కమ్ ఆ అమ్మాయి కమ్మం వచ్చినప్పుడు మా అక్క వాళ్ళు వాళ్ళ ఒక్కళ్ళ ఒకే అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల నాకు ఆ అమ్మాయి తెలిసి అలా పరిచయమై మాట్లాడి అది కాస్త ప్రేమగా మారింది
ఉం
ఆ తర్వాత వాళ్ళది ఓ క్యాస్ట్ సం ఆ వాళ్ళ కులం ఇంకా చాలా చాలా కారణాల వల్ల ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేక నాకు మా మా వాళ్ళు ఊరుకోరు ఇట్లా అని చెప్పేసరికి ఇగా తను ఏమి ఇబ్బంది పెట్టకుండా నేను నా అంతటి నేనే ఇక తప్పుకున్నానండి
అవునా అండి ఇప్పుడు మరి తను ఏం చేస్తుందండి
తనకీ పెళ్ళి అయిపోయి మొన్న మా అక్కకి మాక్కకు బాబ పుట్టాడండి అదే టైమ్కి తనకూడా ఒక బాబు పుట్టాడండి
ఓహో అవునా అండి అంటే ఇప్పుడు కూడా మీరు వెళ్తుంటారా అండి
వెళ్ళడం అంటే ఏం లేదండి నేనేం వెళ్ళను అంటే నాకు మా అక్క ద్వారా తెలిసింది ఇలా స్వాతికి బాబు పుట్టింది తెలుసా నీకు అనేసి అన్నది అంటే మా అక్కకు ఆ విషయం తెలీదు ఆ మేమిద్దరం అని వాళ్ళక్కకి తెలుసు కానీ వాళ్ళక్కకి కూడా నేనే ఏం చేయలేదు వాళ్ళ అక్కకి తెలుసు సైలెంట్గున్నారు ఇక కాని ఆ అమ్మాయి నాతో మాట్లాడదండి నేను కూడా ఆమెతో మాట్లాడనండి ఇగా అంతే అండి ఇగా మాట్లాడుకోము మేము మాట్లాడుకోము పెళ్ళైన తర్వాత ఒకసారి తనే మాట్లాడింది ఆ ఫ్రెండ్లీగా మాట్లాడింధి ఆ స్నేహంగా మాట్లాడి ఏంటి నీ జీవితంలో నెక్స్ట్ నువ్వ ఏం చేయాల కుంటున్నావ్ అలా మాట్లాడింది అని ఏమంతా నేను సంతోషంగా ఉన్నట్టు చూపించడానికి మాట్లాడాను తర్వాత ఇగా కొన్ని మాటల తర్వాత సరే అనేసి ఇగ అప్పటి నుంచి మాటలు లేవండి
అంటే మీరు ఇంక తననే ఇష్టపడ్డారు ఇంక తనే తన లేకపోతే ఇంకెవరు లేరు అన్నట్టు అంతేనా
ఆ తననే ఇష్టపడ్డానండి అంటే నా జీవిత ఆ అంటే జీవితంలో నేను ఒకరిని అంటే నాకు తెలిసి తెలియని వయసులో ఒకళ్ళ బాగా ఇష్టపడ్డాను తర్వాత తన ఇష్టపడ్డాను ఆ తెలిసి తెలియని ఏజ్ లో అంటే నాకు చదని ప్రేమించాను నేను ఆ అమ్మాయి వేరేవాడిని ప్రేమించింది ఆ అమ్మాయి వేరేవాడిని ప్రేమించిన తర్వాత ఆ తర్వాత అంటే అమ్మాయి ఆ ఆ ఇన్సిడెన్స్ అనేది కొంచెం బయట తెలిసి ఆ అబ్బాయిని సమాన కట్టేసి కొట్టి అలా కొంచెం అయేసరికి అమ్మాయి చాలా స్పిరిచువల్ గా అయిపోయి ఎవరిని ప్రేమించకుండా సైలెంట్ గా ఉందండి
ఉ
ఉ అయితే తర్వాత అమ్మాయి తన గో తన ఏదై తన లక్ష్యం వైపు వెళ్ళి ఇప్పుడు తను పెళ్లి చేసుకోను ఉంటది గాని తనకు తనకు నచ్చిన వాళ్ళు ఉండాలి కద తనకి నచ్చిన వాళ్ళకి త తన నచ్చిన క్వాలి లక్షణాలు ఉండాలి కదా
ఉ
ఆ నేను నా జీవితంలో మంచి పొజిషన్ కి రావాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను అండి ఆ పైగా నేను ఎవరినైనా నా జీవితంలోకి ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి నచ్చి వాళ్ళు రావాలనుకుంటా అండి అంతే నేను అంటే నాకు తన గురించి తెలుసు తనతో నేను మాట్లాడతాను ఉంటాను కాకపోతే నేను ఎవరిని నా లైఫ్ లోకి రమ్మని పిలవనండి వాళ్ళు వస్తే వాళ్ళు మంచిగా చూసుకోవాలకుంట అంతే అండి
ఉ
అంటే నాకు అందుకే పెళ్లి మీద ప్రేమ మీద నాకు నమ్మకం లేదండి నా లైఫ్ లో ఈ లేవు అనుకుంటా
అంటే మీ పట్ల దేవుడు చిత్త ఏమో ఉందో ముందు ఒకసారి అడుగు ఉండొచ్చు కదా
ఆ అలానే అనుకుంటా అండి
ఆ
అంటే నేను మా మరదల్ నీ తను తప్పు పడ్డానికి లేదులేండి ఎందుకంటే తను చేసిన తప్పుకి తను అలా చేయకూడదు నేను ఇంకా ప్రేమ అనేది నా లైఫ్ లో ఉంచుకోను నేను దేవుకి దగ్గరగా ఉంటా
ఆ
తర్వాత ఆ నేను మా నాన్న వాళ్ళు చెప్పిన రూ పెళ్లి పెళ్ళ చేసుకుంటా అని వాళ్ళ నాన్నకు ఏంటంటే నేను నచ్చాను ఆ ఆ ఇక అలాంటివి ఉన్నాయండి
మీరు నచ్చారా వాళ్ళ నాన్నకి
నేను నచ్చనండి వాళ్ళ అన్నకి నచ్చను నేను నచ్చను నేను
ఆ ఎందు కట్లా వాళ్లు అలాగా
అంటే డబ్బులు ఉన్నళ్ళకి డబ్బులు లేనోళ్లు నచ్చుతారండి
అవునులేండి ఈ రోజు సమాజంలో అవునండి అంత అలానే ఉంటారండి
ఆ ఇంకోటండి ప్రస్తుతము నేను చూసింది ఏంటండి అండి
ఉ
ప్రత్యేకించి నా అదే నా స్నేహితులు చూసి చెప్పింది ఇదేగాండి నా స్నేహితులు ప్రేమ వివాహాలే చేసుకున్నారు
ఉ
ఆ ఎఫెక్ట్ అంతా అమ్మాయి సైడ్ నుంచి వచ్చిందండి నా రిలేటివ్స్ లో గాని ఎక్కడ జరిగినా నా సంతోషం నాకు చాలా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ వాళ్ళకి చాలా మంచి ఆటిట్యూడ్ క్యారెక్టర్ వాళ్లతో ఉన్నోళ్ళు వాళ్ళ అమ్మాయి వాళ్ళ దగ్గరకి వచ్చారండి
ఆ
వాళ్లని వదిలిపెట్టలేదు వాళ్లు వేరే వాళ్లు తర్వాత వాళ్ళు వదిలిపెటి వెళ్లేదు వాళ్ళ వాళ్ళ ఓహోదా సంథింగ్ ఎంతతున్నా వాళ్ళతోనే ఉన్నారండి
అవునండి
ఉమ్మ్ అలా నాకు నాకు నేను దగ్గర నుండి చూసిన నాకు అలాంటిది జరగలేదు నాకు ఇవ్వాల నాకు అలాంటిది లేదనేసి నేను ఆ విషయాన్ని నేను మర్చిపోయానండి
అవునా అండి సరే అం
ఆ సరే అండి
బాయ్ అం
బాధపడడానికి ఏముందండి ఇంకా మంచిది అనుకోవాలి కాని
ఆహా బాయ్ అంటున్నా అండి ఆ